బాగున్నమంటి మీరు బాగున్నరా తిన్నారా ఆ అయ్యిందండి మీది
హు తిన్నం తిన్నం
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఊరికే అలా ఉన్నాము ఫోన్ చూసుకుంట
మ్
మీరేం చేస్తున్నారు
మాదిప్పుడే తిన్నామండి ఇంకా ఏం చెయలే ఊర్కే ఉన్నాం అలా కూర్చుని
హ్మ్మ్
ఏంతండి విశేషాలు మీరే చెప్పాలి లేదండి ఎక్కడికి వెళ్ళలేదు యాక్చువల్ గా నాది హెల్త్ ఐమీన్ నా ఆరోగ్యం బాగా లేదు లేదు సో అందుకని పడుకొని ఉన్నా
అవునా అదే మాకు నిన్న ఒక ఎగ్జామ్ జరిగిందనమాట
హ
అందులో అంటే ఒక అది ఏదో ప్లేస్మెంట్ సంబంధించి పెట్టారు దాంట్లో మంచి మార్క్స్ వస్తే ఇంటర్వ్యూలో రెండు రౌండ్ లేకుండా డైరెక్టుగా తీసుకుంటారంట
ఆ
ఆ అందులో కోర్స్ సంబంధించినవి వెర్బల్ ఆప్టిట్యూడ్ నెక్స్ట్ కోడింగ్ అని ఇచ్చారనమాట ఆ అలాగే ఒక క్వశ్చన్ ఇస్తారు దాన్ని మనము నాలుగు వందల పదాల్లో రాయాలన్నమాట అంటే టైం ఉంటది ఆ టైమ్ లోపు మనము టైప్ చేయాల ఆడ
అవునవును ఊ
ఊ నాకేం వచ్చిందంటే ఇంకా అంటే చదువు తో పాటు పిల్లలకు అంటే క్రీడలు అలాంటివన్నీ ఉండాలి దీనిపైన మీ అభి ట్రై మీమిపి అన్నట్టుగా అడిగారు
అవును అవును అంటే అంతే కదండి చదువుతో పాటు టు నూ కె మిగతా వాటి పైన కూడా మనకి కి అవగాహన ఉంటే ప్రతి దాంట్లోనూ ఉండొచ్చు అని అనేసి ఉంటుంది
ఆ క్రీడలు నెక్స్ట్ ఇంకా డ్యాన్స్ పాటలు పాడ్డము అలా అన్నిటిలోనూ కొందరు ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు కొందరు ప్రోత్సహించని వాళ్ళు ఉంటారు మీరేమనుకుంటారు అని ఇచ్చేసారు
ఊ
ఇంకా మనకి చదువే కాకుండా ఇంకా ఆటలు అవి కూడా ఉండల్ల కదా మనం ఎంత బాగా అంటే ఆడుకునే ఇప్పుడు ఎక్కువగా ఆడుతుంటారు కదా వాళ్ళకే కొంచెం ఐక్యూ పవర్ అనేది మంచిగా ఉంటుందనమాట
అవును అవును ప్రతి దాంట్లో వాళ్ళే కూడా ఉషారు గా ఉంటారు
ఆ ఆరోగ్యంగా కూడా బాగా ఉంటారు వాళ్ళకు ఒక ఎక్స్‌ర్‌సైజ్ అయినట్టు ఉంటది
ఆ
చదువు పైన ఇంగ కొంచెం ఎక్కువ కాన్సట్రేషన్ చేయగలరు అన్మాట
అవును చేయగలతారు
అంటే ఇప్పుడు ఇంకా పూర్వకాలము అంటే వాళ్ళు ఉంటారు కదా అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు అంటే చదువుకో కొని వాళ్ళు వాళ్ళయితే ఇంకా చదువే కావాలా ఇవన్నీ ఎందుకు మనకు అన్నట్టుగా వాళ్ళు ప్రోత్సహించరు కానీ కొన్ని కుటుంబాల్లో కొందరు ఉంటారు కదా సపోర్ట్ చేయడానికి అట్ల వాళ్ళయితే అంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది బయట ఎలా ఉంది ఏమి
ఊ
వాళ్ళు ప్రోత్సహిస్తారు
అవును పూర్వకాలంల అది లేకనే చాలా మందిను కూడా కొంచెం తక్కువ ఉంటారు అంటే చదువు చదువుకున్న వాళ్ళు కి చదువు వాళ్ళ చదువుకోలేని వాళ్ళకి కొంచెం తేడా కూడా ఉంటుందండి
అవును
ఊ
అంటే ఇట్లు చదివే కాకుండా ఇంకా అవి కూడా ఉండాల మనిషికి
అవును
ఇప్పుడు అంటే పూర్వకాలం వాళ్ళు ఏమ కునే వాళ్ళు చదువుకుంటేనే అంటే మంచి పొజిషన్ లో ఉంటారు
ఆ
సక్సెస్ అవుతార అలా ఇలా అనుకునే వాళ్ళు ఇప్పుడు మనకి చదువులో ఎలా ఆపర్చునిటీస్ ఉన్నాయో ఇప్పుడు సపోజ్ క్రీడల్లో వాటిలో కూడా అలానే ఆపర్చటి ఆపర్చునిటీస్ ఉన్నాయి
ఇం కా చదువుతో కంటే ఎక్ ఊ ఊఅవును
ఇలాంటి ఆమె కూడా ఇప్పుడు జాబ్ ఇచ్చారు కదా
అవును అవును ఊ దా వాటిని కూడా వాళ్ళ తల్లిదండ్రులును ప్రోత్సహించి వాళ్ళ వాళ్ళలో ఉండే కళను బయటికి తీసుకొనొస్తే వాళ్ళు కూడా సంతోషపడతారు
ఆ ఇప్పుడు ఎలా ఉందంటే సమాజం అంటే తల్లిదండ్రులు ఏం ప్రోత్సహిచ్చేకేం చూస్తారు అంటే చుట్టూ ఉంటారు కదా
ఆ అవునవును
చదివించకుండా ఈ ఆటలు ఏంది పాటలు ఏంది డ్యాన్స్ నేంది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడతారు
అన్ ఏవండి సమాజం గురించి అందరి గురించి పట్టిచ్చు పట్టించ్చుకొంటే మన మన జీవితం ఏదై ఏమైపోతుందో మనకే తెలియదు
ఆ అంటే ఇంగ అంటే పిల్లలకి దేనిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో దాని సైడు పొంపిస్తే వాళ్ళు సక్సెస్ అయితారు ఒక పంపిస్తన్నాం కో వాళ్ళు కష్టంగా చదవడము ఇలా వాళ్ళకు ఇబ్బందే
అవునా
వాళ్ళకు దేనిపైన ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ సైడ్ పంపియల్ల
ఊ
మీరు ఏ ఏ గేమ్స్ ఆడ్తారు
నాకు కబడ్డీ అంటే ఇష్టమండి కబడ్డీ ఆడగలత
ఆడార మీ స్కూల్ లెవళ్ళో అలా
ఆ స్కూల్లో ఆడ ఇగంతే అంటే నేను నేను అద్దు అన్నాం కదా ఇప్పటి వర కును నేను ఆడతాను నేను పోతాను అంటే మా నాన్న వాళ్ళు కూడా ఎందుకు లే చదువుకో అన్నట్టే వాళ్ళు జొప్తారు
ఆ అవును చదువుతో పాటు అన్నీ ఉండాల
అవును
ఇంకా ఇప్పుడు వాళ్ల డ్యాన్స్ చేస్తన్నా కూడా బయట వాళ్ళు ఎన్నెన్నో అంటరు ఆ డ్యాన్స్ ఏయడమేం తప్పు కాదు
డ్యాన్స్ లో కూడా మంచి మంచి అవకాశాలు ఉన్నాయ్ కదండి
ఆ ఇప్పుడు అంటే మన మన్ము చూస్తా ఉంటాం గదా డీ జోడి అనేసి అలా ఇలా డ్రామా కంపెనీ అనేసి అలాంటి వాటిలో కూడా ఇప్పుడు చాలా మంది పిల్లల్ని తీసుకుంటున్నారు వాళ్ళ కళల్ని ప్రొత్సహిం
ప్రోత్సహించి
ఇంగా ఇక్కడ క్రీడల్లో ఏ మి అంటే మనకు ఒక్క ప్లస్ పాయింటు ఇప్పుడు ఒకవేళ ఓడిపోయినా కూడా నెక్స్ట్ టైమ్ గెలవగలము గెలుస్తాము అన్న కాన్ఫిడెన్సు పెరుగు అది ఎతి పివాళ్ని ఎలా ఫేస్ చేయాలని అనేసిీ
ఆ
అ ఇప్పుడు పాటలు బాగా మంచిగా పాడే వాళ్ళకు కూడా మంచిగా ఉన్నాయి ఆపర్చునిటీస్ కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా పాడత తీయాగ ఆనేసి ఇలాంటి వాటిలో కూడా ఇప్పుడు చిన్నచిన్న పల్లెటూరి వాళ్ళలు వాళ్ళు కూడా ఇప్పుడు దా అందులోకి వెళ్ళి ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు
వెళ్తున్నారు చాలా మంది ఇప్పుడు ఇప్పుడు మారిందండి సమాజం అంటే అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు మారింది కొంచెం మేల అ పిస్తుంది
ఒక్కోసారి అనిపిస్తది ఇప్పుడు సపోజ్ ఇప్పుడు విరాట్ కోహ్లీ ధోని వాళ్ళే ఉన్నారు వాళ్ళు అప్పుడు నాకు చదివే చాలా ఇవేం వద్దు అని అనుకుంటే ఇప్పుడు మనకి ఇండియా తప్పోడు తెచ్చేవాళ్ళు అనిపిస్తుది ఇంకా విరాట్ కోహ్లీకి చది ఒకన్నా క్రికెటే ఎక్కువ ఇస్తామంట చిన్నప్పుడు మ్యాసస్ లో వచ్చేదే కాదంటడి అతనికి కానీ ఈయన జస్ట్ ఆ సర్టిఫికెట్ కోసం కష్టపడి మ్యాథస్ ఇంటర్ లో వన్ టూ అది ఉంటే తెస్తు కొస్ అ పట్టి చేసుకొని ఇప్పుడు అలా వెళ్ళాడు
ఆ అంతే కదండి అప్పటి వాళ్ళు ఇప్పుడు అనుకుంటే మనం అప్పటి నుండి ఇప్పటికి ఏం వచ్చినవే కాదు అసలు సలు
అవును
హ
అ అన్నీ ఉండాలి అ ఇంకా నేనైతే బాగా క్యారమ్స్ ఆడేదాన్ని షటిల్ ఆడేదాన్ని
ఆ ఇప్పుడు ఇప్పుడు అడట్లేదా ఎక్కడికి ఐ మీన్ ఏ ఏ లెవెల్ లో ఆడారు
అంటే క్యారమ్స్ అయితే స్టేట్ లెవెల్ లో దాకా ఆడాను
ఆ
సటిలైట్ చూస్తే స్కూల్లో ఉఊరికిే ఆడేదాన్ని కానీ ఇస్తం అన్నమాట ఇంకా ఇప్పుడు సండే టైమ్స్ అలా ఉ తంగద ఫ్రీగా నార్మల్ కాలేజ్ టైమ్స్లో అయితే పోయి రాలేదు మని
ఆ అవును అంటే ఆడొచ్చు కదండి మీరు షటిల్ ఆడి లైక్ పి వి సింధు అలా అవ్వచ్చు కదా
మరి వాళ్ళంతా అవ్వలేం జస్ట్ ఊరుకి రిలాక్స్ కోసం ఆడతాం నేము
ఓకే అంటే ఏముందండి రోజు ఆడుతూ ఆడుతూ ఉంటే
అనుకుంటే సాధించగలము పట్ూ ఉండాలి ఇవరికి దేని పన ఇంట్రెస్ట్ ఉంటే దానిపైన
మీకు దేని పైన ఇంట్రెస్ట్ అండి అంటే జాబ్ పైన జాబ్ చేయాలని లేదంటే ఇట్లా ఏమైనా గేమ్స్ పైన ఇంట్రెస్ట్ ఉందా
నేను జాబ్ చేయాలనే ఉన్నాను
అ ఓకే ఓకే
అవును మీరు జాబేనా ఏమైన్నా డ్యామ్స్ అలా ఏమన్నా
లేదు లేదండి జాబేనండి నాకు ఈ మార్ ఇరవైవ తేదీన టిసిఎస్ ఎన్కయయుటి అని ఎగ్జామ్ ఉంది హైదరాబాద్ లో ఉంది వెళ్లాలి రాయాలి
ఆ ఇంకా
డ్యాన్స్ అంటే డాన్స్ వేయగలుగుతానండి నార్మల్గా ఏదో జస్ట్ అంతే మరి అంత డాన్స్ అని ఏమి కాదు నేను
ఆఫ్ స్టేజ్ ఆ
ఆ అంతే ఆఫ్ స్టేజ్ ఆన్ స్టేజ్ కూడా కాదు ఆన్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అంటే ఈ వేస స్కూల్లో ను తర్వాత ఎప్పుడు వేయ్యలేదండి భయం నాకు కొంచెం
భయం వెళ్ళాలి
అవును వెళ్ళాలి నిజమే
సరే అండి ఉండునా ఇంకా
ఆ సరే బాయ్
హ